హలో
హలో
హాయ్ అండి హలో హలో
హలో
హాయండి
హలో
హలో హాయ్ అండి
హలో
హలో ఏం జేస్తున్నారు
ఆ ఏమి లేదు ఖాళీ సన్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మీకే వినిపించట్లేదా అని అడుగుతు
ఆ అదే నాకే వినిపించట్లేదు హలో అలో అని నేను అంటున్నా అదే
ఏం జేస్తన్నారు
ఉ ఏమి లేదు ఇవి బుక్షులు చదురుతున్నా
ఆహా తిన్నారా
ఆ తిన్నా
ఏం కర్రీ
కర్రీ అది కాకరకాయ జేషిన
కాకరకయ్ ఎస్తర
ఉమ్ మీరు ఏం జెసావ్
నేను ఈరోజు పిల్లలకానీ అది కిచిడీ జేసాను పొడియా
ఆ
నా కోసమని మళ్ళీ పప్పొండిన కర్రీ
హా ఉ
మ్ ఇంగ్ పిల్లలు స్కూల్కెళ్తున్నారుగద కొంచెం
అవును త్రీ డేస్ అవుతాంది గదా
ఆ
వన్ టైమే గదా ఇప్పుడు
ఆ ఈరోజు ఫుల్డే అంటా మెసేజ్ మమ వచ్చింది స్కూల్ నుండి
మెసేజ్ వచ్చిందా
ఆ అం
బా ఇంకొక వాయి వారము వన్ టైమ్ బెడితే అయిపోంది కదా
ఆ వర్షాలు రావట్లేదు
నా
బాగ్గొడుతున్
ఉమ్ స్కుల్ నుంటి వచ్చింది ఈ రోజు ఫుల్ డే ఉంటుందని
హవున్
గవర్నమెంట్ ఆర్డర్ అయితే ఆఫ్ డే పెడితే పెట్టేమో గాని
అవును ఆర్డర్ ఏం లేదు
ఊమ్
ఒక్క టూ డేస్ ఉండేదంతే గదా నిన్న
మ్ మొన్నది ఆ పిల్లల్ని నిన్నటి నుండి పంపుతున్న అమావాస్య అని పంపలే మొన్న
ఆ అవును అందరు ఈ సారి ఎందు అట్లబటిన్రు కదా
ఆ టూ డేస్ ఎక్స్టెంట్ అంటే
ఆ అమావాస్య వచ్చింది ఫస్ట్ అట్లే ఏం లేకుండే పన్నెండు తారీఖు వార్కే ఎప్పుడైనా పంపియచ్చు
ఆ మళ్ళీ మంగళవారం కొంచెం సెంటిమ
అమ్మ్
ఇగా నిన్నటినుండి పంపిస్తున్న ఫోన్ అనే అంటున్నారు పిల్లలు మూడు రోజులు హాలిడేస్ వచ్చినా ఇంకా పోననే అంటున్నారు
అవును
ప్రెసెంట్ బాగే ఇబ్బంది పెడతారు
హ్మ్
మీ సైడ్ ఎట్లుందండి వాతావరణం వర్ష
వా వర్షాలు ఏం లేవు అప్పుడపుడు ప్పుడు పడ్డాగాని మళ్ళీ నెక్స్ట్ డే రోజు ఎండలే ఉంటుంది
మా సైడు అసలే పడట్లేవు మాకు వ్యవసాయం ఉన్న ఇవటినం
హ
స్తు వర్ష ఆ విత్తనాలు విట్న్నాం పతి విత్తనాలు
మరి వర్షాలు లేవు కదా ఎట్లా
అప్పుడు వడ్ల మీద రెండు బస్తాలు ఉత్తగానే పడ్డాయి
ఆ
ఆ వర్షానికే మాకు ట్రాక్టర్ ఉంది కాబట్టి
హ్మ్మ్
అప్పుడే సాలు ఇట్లా దునీనం అనట్టు
హ్మ్మ్
అప్పుడు దునినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అప్పుడు దూంతే మంచినే ఉంటుంది కదా దుక్కి
అవును
కాబట్టి మాకు ఇక బావి వాటర్ ఉన్నాయి గానీ పెట్టినం లేగానీ అవి ఏం కొట్లేదంట
ఆ
వర్షన్ పడతానేమో కత భూమి వేడి తగ్గు
తగ్గుతుది అది కొంచము పడాలి ఒక టూ డేస్ త్రీ డేస్ రెగ్యులర్ గా పడదానుకో అప్పుడు చల్ల వేడి తగ్గుతుంది
ఇప్పుడు మోటర్ వేస్తే ఒక మోటరు ఒక ఇట్లా ఒక పదిసార్లు అంటే పడుతుందంట సరిగ్గ జరగట్లేవంట పాడిదే పడుతుందంట
ఆ
ఇంత ఎండ కొడుతుంది మళ్ళీ అందులో ఇప్పుడు వర్షం పడితే బావిలకి ఊటానే వస్తాయి
హమ్మ్
వర్షం లేక చెరలో వాటర్ లేక ఈ ఊట కూడా తగ్గిపోయి వాటర్ అయిపోతున్నాయి
వాటర్ అయిపోతున్నాయి
హ్మ్మ్ వాటర్ అయిపోతాను ఇది పాడిదే ఇటుపడతాను
హమ్మ్
ఈ రోజు నుండి వర్షాలని న్యూస్ లో
ఆ న్యూస్ లో చెప్పింది ఈ రోజ అయితే చాలా వర్షం ఉందని చెప్పి
అలర్ట్ జారీ రాస్తామంటట
ఆ ఏమో మరి ఈవినింగ్ వరకు వస్తదేమో చూడాలి
ఇంత ఎండ పడుతుంది ఏమ వస్తుంది నైట్ సింపులు పడ్డాయిల మబ్బు ఉంది చుక్కర్ లేవు వాటి
మీ సైడా
కానీ ఏం లే ఎంత మగగున్నా వర్షం అయితే రాసలేదు
ఆ కొంచెం ఉదయం పూట కొంచెం అబ్బుమబ్బే అనిపించింది మాకు మంచి వాతావరణం చల్లగానే ఉంది మరి వర్షం పడత పడుతుంది ఏం కావచ్చు అనుకు కాసేపటి చూసే వరకు విపరీతంగా ఎండ అయిపోయి ఇప్పుడైతే అంకరంగా ఏండ ఉంది
ఆ గోరంగా ఉడుతున్నాయి కలంగానే కొడుతుంది సాయంత్రం సాయంత్రం కాగానే మబ్బు పడుతుంది
ఆ మాబ్బు పడతుంది
కొన్ని వర్షన్నారుట్లే ఎ ఈ రోజు మా దగ్గర వంటలకి వెళ్ళారు వంటలా కల్దవస్ ంట వ భోజనాలకి
ఆ ఈ రోజా ఆ
ఆ
ఆ తొందరగానే పెట్టుకున్నారు మీరు
ఆ అంటే ఫస్ట్ ఏస వాళ్ళు వెళ్తారు
ఆ
తర్వాత ఇ క్యాస్ట్ వైజ్ అని లేకుంటే ఊరు వాళ్ళందరు వాళ్ళు వెళ్ళాక అందరు వెళ్తారు అంటే వాళ్ళు వెళ్ళినోజు తప్పనిసరి వర్షం వస్తందిని అంటారు ఈ ఊరులో నమ్మకారం
ఆహా
వాళ్ళు దాచుకుంటేనే వస్తారు
ఆ
అని వాళ్ళని పొమ్మనడం మరి ఇది వెళ్ళే టైమే కదా
ఆ
దా ఇంకా మనం పంటలే ఏం పెట్టలేగానీ వర్షాలు వస్తేయి ఇప్పటికల్లా కల్పు వచ్చే తప్పులు
అవును
ఉ ఈరోజు వెళ్లారు వంటలకి వళ్ళం అరుస్తుందిని చూడాలి
ఏమో చూడాలి మరి న్యూస్ అఐ న్యూస్ లో అయి అయితే వర్షాలు ఈ రోజు వర్షం ఉందని వచ్చింది అదే ఫోన్ లో కూడా చూపెట్టింది అదే
తక ఆగుతు మ ఆగి ఇరోజ స్టార్ట్ చేసుా మీకున్నా అండి వ్యవసాయం
ఆ ఉంది
ఏమిమిస్తారు
నేము అది పత్తికి ఏమి లేదు కాని వరి వడి
వరి చేస్తారా
అ
లా బోర్లామ్ సైడ్
మ బోల్ రీడి
బఊర్లేం
అ
మ్ హూమ్
రెండు సార్లు ఇటు సైడ్ రెండు సార్లు పండిచం
ఆ మా సైడూ రెండు సార్లు పండిస్తం
రెండు సార్లు పండిస్తారా
కొన్ని శలకలు ఉంటాయి కొన్ని పొలాలు
ఆ
ఇప్పుడూ ఈ ధాన్యానికి బోనస్ అని కొందరు పొలాలు చేసారు మళ్ళీ ఒడ్లు పండియొద్దని మళ్ళీ శిలుకలు
ఆ
రైతుల తొ కూడా ఆడుకుంటాంది ప్రభుత్వం
మ్
బోనస్ వస్తుంది గాని ఇట్లా ఆయన ఇక చిలక అయితే కొంచెం పని ఉంటుంది ఇబ్బంది అయతుది అ
ఆ
అలా అని పొలాలు చేస్తున్నారు
మ్
పొలాలు చేసినళ్ళు ఒడ్లు కొనట్లేదు మి సైడ్ మంచిగా పోయిన ఒడ్లు
ఆ మంచిగానే అయిపొయినయ్
అమ్మ మి సైడ్ చాలా ఇబ్బంది పెట్టిర్రు చాలా రోజులు పోతే ఒ పన్నెండ్రోజులు ఉన్నట్టుంది వాన అందులో నె
మ్
మ్ రాత్రి వచ్చినా కూడా లారీలు దాట్లేవు పోట్లేవని బస్సలు ఇవ్వట్లేరు
మ్
అ కాంటాలు కూడా కాలం బంద పెట్టది సార్
అ
మ్ చిలక చిలక వేద్దామంటే చిలకకి మళ్ళీ పని ఉంటుంది ఎక్కువ
పని ఉంటాది అ
ఇప్పుడు ఎండలో పని చేయడానికి ఎవరు ఇష్టపడట్లేరు
అవును ఫస్ట్లాగా ఎవరు రావట్లేదు
ఆవును
మళ్ళా కాదు ఎండలు కూడా ఫస్ట్ లా ఉన్నాయా విపరీతంగా లేవా
ఎండలు కూడా బాగు పడుతుండల
దానికోసం అని పని వాళ్ళు కూడా
మ్ మెల్లగ
ఎవరు వస్తులేరు
ఈ కల్పు మందులు ఇవ్వొటి వచ్చినాయి
మ్
ఎట్లైనా పనులు లేవ్వని వాళ్ళు కూడా సిటీలో ఏదో పనిచూసుకుంటున్నారు
ఆ చూసుకుంటారు ఇప్పుడు అన్నిటికిీ ఇప్పుడు వరి కోయడానికి కూడా మిషన్ వచ్చింది ఏంవో ఈ కుప్పలు ఎత్తడం అది ఇదీ అన్నీ మిషనే చేత్తే ఇహ పాప
మ్
మ్
సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ మనుషులకు పని తక్కువ
మ్
పత్తిలకు గుడ మందులు పెట్టడం పొలాల కొట్టడం ఏదో బ్యాం అంటున్నారు కలుపు మందులు
అవును
మరి అది ఏంటో క్లారిటీగా తెలియదు అకాకుండా అవి ఇవి పెట్టడం వల్ల కొంచెం ఈ మనుషులు అనేది తక్కువ వడ్ పడుతున్నారు పని చేయడము.
ఆ పని చేయడం తక్కువ వడ్
ఉం అదే అవి లేకుంటే చాలా ఇబ్బంది పడ్
ఉమ్
ఇంటి వాడడం వల్ల వాతావరణం ఎఫెక్ట్ ఐతది.
అవును
ఉమ్ వాతావరణం కాలుష్యం అవడం అయితుంది లేగాని మరి కూలోల్లకు చూసుకుంటే ఇవే బెటర్ వారికి డబ్బుల కంటే ఇవే తక్కు, నేను లా పడుతున్న మరి
హా
మీ సైడు మందులే కొడతరండి?
ఆ మందులే ఇగ ఎక్కడైనా గంతే కదా ఎక్కడైనా మందులే కొడతరు కదా.
అవును కొంతమంది బిరిడి మందులు కొడితే బే రాదు కని మనుషులను పెట్టి చేపిస్తున్నారు.
ఆ
ఉమ్ కాకుంటే ఇట్లాంటి వాడడం వల్ల వాతావరణం అనేది దెబ్బతింటది.
అవును డెబ్బ తంటది.
అంతా కాలుష్యమయితది, మనక్
వాళ్ళలకు కొద్దె మనుషులని పెడితే వాళ్ళకు కొద్ది డబ్బులు ఐయితాన్నయా?
ఆ అట్లనే వాడుతున్నరులే గని ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది ఎంత పొల్యూట్ ఐతది.
అవునవును అవును.
ఉమ్ చెట్లు ఈ కోతుల కోసం చెట్లను నరికేయడం
ఆ ఇప్పుడు దాని వల్లనే కదా ఎండలు పెరిగినయ్ చెట్లు నరికేయడము దాని వల్ల
ఏలింగ్ ప్రభావం అంటే ఈ వర్షాలు
ఈ వర్షాలు వడకపోవడం అంత
ఇవన్నీ వాతావరణం ఇట్ల ఐతుంది
ఉమ్ అవును
మా సైడు ఏంటె ఇప్పుడు రోడ్లను వెడల్పు చేస్తారని పెద్ద పెద్ద చెట్లను నరుకు కేసిర్రూ
ఉమ్
ఒకే ఒక యాభై సంవత్సరాలకు క్రితం చేయాలే, అంతా పెద్దవి ఉన్నయ్
ఉమ్
ఎన్ని చెెట్లు వేయినయో ఇప్పుడు అవన్నీ మళ్ళీ పెరగాలంటే ఇంకో ఇరవై సంవత్సరాలు పడతన్నాయి.
ఆ పడతయి మరి
ఆ ఏ ఏ వాతావరణం ఇట్ల కాలుష్యం పడతయో ఇంకేం చేత్తారండి.
అమ్మా
పిల్లలు స్కూల్ కి వెళ్లారా
ఆ వెళ్ళిండు
ఆహ మంచిగా చదువు కుంటారండి పిల్లలు
మంచిగానే చదువుకుంటారు అదే మరి మంచినే